హలో హలో
హలో
హ చెప్పింగా
అయితే ఒకవేళ కాల్ చేసి అడిగింది అనుకో
హ్మ్
ఎయిటీన్ కే అన్నవ్ నువ్వు కరెక్టే కాకపోత్ అయితే ఇన్ హ్యాండ్ క వస్తాయా లేకపోతే సిటీసీ కట్ అయిపోతాయా విత్ టోటల్ శాలరీ అనడు ఒకవేళ ఎయిటీన్ కే అన్నాడు అనుకి ఆ పిల్ల ఆమె సిటిసీతో కలిపి ఎయిటీన్కి అన్నా అనుకో మనకి అవన్నీ తీసుకోవయి పదిహేనిస్తాడు చేతిలో
న ఈడ కూర్చొని ఆమెతో మాట్లాడద్దు ఆఫీస్ పోయి మాట్లాడాల
హ్మ్ సరే ఫస్ట్ అయితే మాట్లాడు హ్మ్ వస్ తం రేప్ కాలేజ్ పోయి వస్తా
డైరెక్ట్ మీరు నేను కూడా వస్త స రేపు డైరెక్ట్ ఆఫీస్ బస్ లో ఎక్కవచ్చు నో ప్రాబ్లం అన్నది మానుసని కూడా అడుకోవాలంట మంచిగా మాట్లాడు
ఎ మా మాంచి కూడా వస్తదంటనా
మా ఆహా
అసలు ఫస్ట్ మాన్సీస్ సదర్ ల్యాండ్ క ఎందుకు వచ్చింది
మాన్స్ డబకెట్ చేసిచ్చి వెకెట్ అంత బంద చేస్తాన్నా
ఎందుకంట
ఏ తెలి కాదు ఇంక ఎవరితోనే అవుతుదబ్బా పిల్ల ఇంకా గ్రేడ్ సిక్స్ మంత్స్ నుంచి అనే వేస్తుంది మన వల్ల కాదు
ఎంత వస్తాయి ఆ పిల్లకి ఉమ్
ఉమ్
ఉ
అందుకే చేయింది ఆ రోజు చెప్పింది ఏ రోజు కాలేజీకి ప్రాజెక్ట్ వర్ కోసం అయినప్పుడు
ఉమ్
ఆ చెప్పినందుకే వచ్చింది ఆడ ఆమెకి ఫోన్ చేస్త స ఆ పిల్ల ఫోన్ చేస మ అంత ఆ పేస్టు టార్గెట్స్ ఉన్నాయి ఓ ఎప్ ఇప్పుడు సిక్స్ థర్టీ క స్టార్ట్ చేసారు అంటే ఈవినింగ్ నైట్షప్స్ ఏంట డేషిప్స్ లే ఏవంటా
ఎవరిది మన్సివల్
కాదు
ఉ ఉ
అయితే డే షిప్ట్స్ ఉన్నా నైట్ షిప్స్ ఉన్నాయి డే షిప్స్ డే షిప్స్ లేవు నైట్ షిఫ్ట్స్ సిక్స్ తట్టి కి సి సిక్స్ థర్టీకి స్టార్ట్ చెస్ రంట సిక్స్ థర్టీ టు త్రీ తర్ అంట
చచ్చిపోతాం
ఆ అయితే త్రీ థర్టీ మళ్ళా క్యాబ్ మనం కిందికి వచ్చి క్యాబ్ ఎత్తుకొని క్యాబ్ మిస్ అయితే మనంతా మనం అమౌంట్ పెట్టుకొని పోవాలంట ఇంటి వరకు ఫైవ్ అయ్యితదంట ఇంకా ఏ ఓస్ సోది అంత చెప్పింది ఒద్ దు అని అన్నది మన మాతో అయితే జాయిన్ అయితంటే వద్దు అన్నది
ట్వంటీ ఇస్తేనే తిప్ మాల్ వడచ్చరా
కదా ఆ ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ కే కదా అయితే ఫిఫ్ కే అయితే థర్టీన్ ఫై వీళ్ళకి పడుతదంట ఇంగ ఫిఫటీన్ హండ్రెడ్ డు గవర్నమెంట్ నుంచి దేని నుంచో పడదంట ఏంటో అన్నది ఆన్
ఉ
ఎందుకమ్మా రిస్ క్ తీసుకొని థర్టీన్ ఫై కి నేను హాస్టల్ ఉంటే బొ
అసలు అస్సలు సర్పోవవి నన్నీ అడుగు
ఆ సరిపోగ ఎందుకు అని ఇక్కడ కూడా నేను ఇది ఒ ఓకే అంటే ఎయిటీన్ కే కూడా ఓకే అంటే బస్సు బస్సే ఉందన్నారు కదా వాళ్ళు ఇక్కడ నుంచి వన్ మంత్ ఇన్నం జస తర్వాత అక్కడ అస్టలు చూసుకుందాంమని అనుకున్నా ఇమ పోన్ లే ఎలా
బెస్ట్ నువ్ నువవువే ఏడ్ గంటల బయల్దతి ఆరు గంటకి బెల్దరా అ
ఏను వాస్టర్ అయ్యో నేనుంటి డుంద నోవుడింది కని ఉ
బెట ర కా అబ్బా మడు తె సరే కష్టం అయినా సరే
ఒక వన్ మంత్ అసలు ఉ చ్చి ఇంటి కార్డు ఉంటే నాకు కొంచెం ఫ్రీ అవుతుది ఏ ఖర్చు లే
ఫ్రీ అవుతుది పైసలకి పైసలు మిగులుతాయి అ చాలా మిగులు అసలు కే ఫ్రీ బస్ ఎఫెక్ట్
మనకా కాాల ఆ సారీ వాళ్ళ ఆఫీస్ బస్ లేకున్నా మనకు వి బస్ కాబట్టి పో విజ బస్ అయితే ఇంకా డైరెక్ట్గా దిగుతాంది
ఏ బేగంపేఠ ఏడున్న కాల
పగంపేట్టం
హ
మేం బయటాం ఇంక ఎట్లా ఇప్పలా పంజ కుట్టా తెలుసా పంతగట సైడ్ ఆ బేగ బేగంపేట నుంచి పంజగట కొట నిస అంత
అంతేనా నేను ఇక మళ్ళం ఇంకా కొంపైసీ ము ఆ గచ్చపోలి సైడ్ మోర నానా న గజబల్డతే మస్తగ్ర చల్సా సుర్షా
నాకు దగ్గర అయితది మా బాబాయ్య డెలీ పోయేది కూడా గచ్చిపోలేదు డ్రాప్ అండ్ పిికప్ కూడా ఉంటుది మంచి చ్చగా
మరే గచ్చిపలిలో ఇప్పుడు డిలాయిట్ కంపెనీ అంట కాన్సన్ట్రేట్స్ కంపెనీలు అంటా ఇవన్నీ ఉన్నాయిరా
అడా ఈ ఈ మలిమో సగ ఇట్లాండ్ గురించి అట్లా చెప్పింది కదా ఆడిని ఏతిరా అరోరా ఏదో సంథింగ్ కంపెనీ ఉంది మా అన్న ఏమో బె అంటనే తిరుగుతున్నారా
ఉమ్
పిన్ని వాళ్ళు
ఎందుకు
బయటనే తిరుగుతుండ వర్క్ ఏంటో ఫ్రీగా అసలు స్ట్రెస్ కనబడట్లే వాళ్ళు దాంట్లో
అయితే నేను
మస్తు కంపెనీలు ఉన్నాయి స
ఇప్పుడు ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ క ఏ పోయినావ ను
అవును
నేను చెప్తే ఏమన్నావ్ అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంది
అవును విమాను స ఏమమె గు అన్నది అంటే టెన్ వరకే లోపలికి పోవడం అన్నది
అయితే టర్ వన్ కంపెనీ అని ఉంటదిరా అది మా ఫ్రెండ్ చెప్పింది నైట్ షిఫ్ట్ సే గాని ట్వంటీ వన్ ఇస్తారు అని చెప్ప చెప్పినారు
అవునా
అదె అప్పుడు వేకెన్సీ ఉండే ఎప్పుడు లేకపోవచ్చు ఆర్ వన్ కంపెనీ
ఏ క్కడుందది
ఆ బిల్డింగ్ ఆ ఎన్నసల్ ఆ ఎన్నసలు బల్డింగే
ఏ ఏం కంపెనీ ఆర్ దువన్నా
కంపెనీ
ఏమో అన్పియ్యలా ఆతోనా అంత అబ్జర్వ్డ్
వంటగారం ఆర్వన్ కంపెనీ ఉంటుంది అది ట్వంటీ వన్ అన్నారు అది టెలికాలింక్ టైపే
ఉద్దో ట్వంటి వన్ టుం ఓకే యాక్సెప్టెడ్
ఉహు ట్వంటీ వన్ అన అదే మనము ఆ రామంతపూర్ నుంచి కూడా కష్టపడితే వచ్చేయచ్చు కదా మామూల్ నైన్ టు సిక్స్యె ఉంటయ్ కదా
రామంత పుర్ రామాంతపురే ఎబ్బుడు మేమ్ పోయింది.
హ్మ్
డే షిఫ్ట్స్ ఉన్నయ్ ఇ ద సదర్లాండ్ లోనే, ఆ నైట్ షిఫ్ట్స్ ఉన్నాయంటేకానీ మిత్త దాంట్లో ఉన్నట్లున్నాయి డే షిఫ్ట్స్
కా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్లు కూడా చాలా సార్ల్ గింగ్ హైరింగ్ చేసుకుంట్ రమ్ము అని అంటడు గానీ ఆ
ఆ ఏమన్నదంటే తను టెన్ వరకే లోపడికి అల్లో ఉంది అని అన్నది.
హు
ఒక్ టెన్ వరకే ఉంది ఈ టైమ్ లో అలో లేదు అనుకుంటా అని అన్నది, మళ్ళ అన్ని కంపెనీలకా దినికా తెలీదు. ఏమంటావ్, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్
నేను ఆ నేనుండ్ర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ది అవుడ్దుక్ వాడ్ కుక్ సారి అడుగుదాము పర్సనల్ గా ఫోన్ చేద్దామా అనుకుంటున్న
ను చెయ్యవు కాదు అయితే నేను కూడా ఇంస్ స్టలో ఏదో చేస్నా వాళ్లు ఫోన్లు చేస్సున్నారు నాకు
అవునా
ఆ అయితే ఒక వీడియో పెట్టిండు చూసారా మేడమ్ అంటే చూస్నా అని చెప్పినా
హే నికోటి థెల్సా హైలెట్ నేన్ మొన్నక్ ముందు సడెన్ గ నాక్ కెవరో ఎవరో ఒక గ్రూప్ లో యాడ్ అయిపెయ్ నా నేను
వావ్
ఒకర్ తెల్సినా వాళ్ళు కూడా లేరు. ఎంత ఒక ఎనభై మంది తొంభై మంది ఉంటరు.
హు
ఒక రోజంతన్ సర్ చూద్దాం ఏంటిద అని నేను ఆ రోజు వదిలేస్నా నెక్స్ట్ డే రోజు కాబట్టి అక్కడక్కడ చూస్తే చాటింగ్ లు అయిపోయినునన్నయ్ అందులో ఏమున్నాంటో నా పేరు ప్రియాంక అంటే నేను ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడా చుస్నా డైలీ మీరు టూ టు సిక్స్ థౌసండ్ వరకు సంపాదించుకోవచ్చు. అని చెప్పి ఏవో టిందె ఆ ఎగొకొ కొరొ డైలీ టాస్క్ ఉంటది ఇప్పుడు ఒక టాస్క్ ఇస్సున్నా, ఆ టాస్క్ చేసే వన్ ఫిఫ్టీ రూపీస్ క్రెడిట్ అయితె అని అన్నది.
ఆ
నమ్మబుద్ధి కాలే ఉన్న పైసల్ యినా ఎనుకోస అౌంట్లోకి సస్త ఉత్తరనైనా అని చెప్పి నేను ఏం అనలేదు తర్వాత వేరే వాళ్ళు ఉండే మేము మిమ్మల్ని ఎందు నమ్మాలి అసలు అదిదంటే మీకు ఎవ్వరు ఇచ్చినన్నారు మా నెంబర్స్ అని ఒకకాలు మెసేజ్ చేస్తున్నారు ఇట్ ఓత్ వచ్చినా నావోయ్ చెప్పింది నేను నేను చీటింగ్ చేయడానికి ఫ్రాడ్ చేయడానికి రాలేదు ఇట్లా ఇట్లా చేయడానికి వచ్చిన ఇప్పుడు ఒక టాస్క్ అల అౌట్ అయితే వీళ్ళ వీళ్కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు మనీ చేస్తార అని వచ్చింది
ఆ
చేద్ద్దం అనుకున్నా అఔషరమా మనకు చక్కగా సంపాదిస్తేనే ఇలగవా పదివేలు రావు అటు రోజు కూర్చొనిను ఆరు వేలు రెండు నుంచి ఆరు వేలు సంపాదించుకోవచ్చాన అంటే
పిన్నండి అంటే మీరు మేము మేము ఒకటి పంపిస్తాం మీది గాదే ఎక్సల్ సిట్ ట్ అదే మళ్ళీ మాకు మనం చేసి పంపాలి మీద ఎరడు సున్నాొద్దు అన్బ్ ప్ పిండు ఆ అదేలే థౌసండ్ రుపిస్ వరకు మీరు ఎన్ని చేసుకోవచ్చు ఏక పట్తామే అయిన సరే కాలిటైంలో మేరు చేయచ్చు వర్క్ ఆడేకే అయితే ధా సండ్ రుపిస్మంతకి అయితే ఫిఫ్ట్ న్ థౌసంన్డ్ ట్వంటీ థౌసండ్ అని చెప్పిండు
అద డైలీ యితే బాగుంది కదా
ఆ కానీ అది నిజమాక తెలియదు కదా ఒక వీడియో పెట్టిండు దాంట్లో వన్ ఫార్టీ నైన్ రూ ఫీస్ కట్టాలి అని వార్ చెప్ తున్నాడు నేను అే పెట్టినా ఏమని మెసేజ్ మనీ పే చేయాలనా అని పెట్టినా అవును అన్నాడాంట కొద్ద బెస్ట్ కాదు అనడానికి ఒక రోజు ట్రై చేస్తే అయిపోతది
ఇట్లా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసింద్రా ఏదో అక్కడ వెళ్ళిం నాక సిటీ పోయినాక
హ
అయితే ఇలాగ ఫామ్స్ ఫిల్ప్ చేయ్యాలంట అయితే ఎన్ని ఫామ్స్ ఫిల్ప్ చేస్తే సంథింగ్ ఫామ్ కిందని కాదు ఇంతవ చేస్తసి ఎన్ని వస్తాయ అని చెప్పి అది చెప్పినారు ఒక్క రోజు లో మూడు ఫమల్ రేషింద్రా కొన్ని వేరే వాళ్ళకి షేర్ చేస్త అే ఒక్కొక్క మేముేమనుకున్నాం పది పది పది చేసినా అట్లా సేర్ చేేసుకుంటే నాలుగు నాలుగు వేల నస్తయి
ఆ ఆ
నాకు లేమన్నా ఒక ఫై ఒక ఫామ్ అయిపోయాక సబ్మిట్ కొడితేనే వేరే ఫామ్ వస్తుందంట ఆిలాకవేర ఆయన హెల్ప్ చేసి ఇద్దరు ఒక కలిపి ఒకటి రోజు మూడు వందల ఫార్ములు నింపినారు మూడు రోజలు ఇష్ట రం ఒక రోజులు కాదు మూ మూడు రోజులు సెల్ఫీ ఒక ఫామ్ చేయడం పది నుంచే టిందంట మూడుోళ పం తర్వాత ఇంకో రోజు వచ్చాయన మూడు రోజులకి వాడుూ మూడు వందలు చేస్తే ఒక్కటే రోజు వచ్చి వాడు వెయ్యి ఫార్ములు చేయమన్నాడంట
ఒక్కో రోజు వచ్చి వే కాంలా
అవున అన్నాడు ఫస్ట్ టైమ అయితే లేదు ఆ నన్నదం అవునమ్ నా కూడా తెలుసా చాలా కష్టం ఎక్స్పీరియన్స్ వల్ల చేయలేదు దీన్ని అని అంటే మరి ఎట్లా అనింటే మీ ఇష్టం చేస్తా అంటే చెయండి
ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫార్మ్స్ కన్నా అమౌంట్ పడ్డాయా
పదియంని వైలు చిన్నంట
గ్రేట్ కదా
నా అయ అదా అనుకును
గ్రేట్ గానే మా హండ్రెడ్ ఫార్మ్స్ అంటే కష్టం అబ్బా
బయి హండ్రెడ్ కూడా
ఆ అ థౌజంా ఆ చ్చ పను దంట
ఆ పిల్ల పొద్దున్న నుంచి ఎయిట్ అవర్స్ చేస్త వంద ఫామ్లు అయినాండు
ఆ
పొద్దు సాయంత్రం చేస్తస్తున్నా వంద ఫం
ఆ మే ఫమ్ ఆ ఏంటి ఆ ల్యాప్టాప్ లోనా అతు నా ఆహా ఆహా కన్నా ఫిటీన్ తౌసండ్ అంటే గ్రేట్ కదా
ఆమ్ అక్క చాల ఒకటి అన్నారంట ఆ ఫస్ట్ మంత్ ఒకవేళ ఫుల్ శాలరీ వచ్చేస్తే
ఆమ్
ఆక్చవల్ ఫస్ట్ పదిహేను వేలు కట్టమానరంటనే పట్టనే ఉన్నాండి సరే అండి కట్టకండి మ ఫస్ట్ స వచ్చేసింటే మేముది పట్టుకని మీకు మిగతా శాలరీ ఇస్తంది ఇప్పు ముప్పై వేలు అనుకో ఫస్ట్ శాలరీ మాత్రం మేమే పట్టుకొని మిగతావి ఇచ్చేస్తాం అన్నారంట కానీ వీళ్ళ మూడు రోజులు వేసేసరికి అది ఎక్కువ వరకున్నట్టు ఎంతోంతా పదిహేను వేలు వచ్చినాయిరా
ఓ మనకి దొరకట్లేదే మనకి అది ఏ హే ఆగు కాల్ చేసినావు ఆగు
ఏ ఆగవే టైమ్ అయిందా
లెవెన్ మినిట్స్ అయి
ఉంకో వన్ మినట్ ఆగు
హేయ్ కైకోరే సరేగాని ఇప్పుడు ఆమెకి చెయ్యనా మల్లీ
ఒక్క నిమిషం చేసి చూడు
ఏ లిఫ్ చేయట్లేదే భయం అయితుందే
లిఫ్ట్ చేయి మరి అంత హోప్స్ పెట్టుకోవద్దు శిరీష
అమెనే అంది ఈవినింగ్ కాల్ చెయ్యి మంచిగా అని
ఆ
ఆమె చెప్పింది కదా కాల్ చేయమని అని నేను